హాలో హాలో హలో
లో
హలో అ ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది ఏమి ఇంత టైము ఏం చేస్తున్నావు
ఏం చేయలే నెట్ ఆన్లనే ఉం ది అదేమో తిరుగుతానే ఉంది కాల్ కనెక్ట్ కాల
నాకు కనెక్ట్ అయింది టైమింగ్ చూపిస్తా ఉంది
మాక్ గాలా
ఆ ఇంకా
ఏం దిన్నారు
కి ఏ కాలేజ్ అనుకున్నారు తముడికి ఎలాగు తెలియట్ లేదు ఇంజినీరింగ్ చదవ అంటుండు ఏం చదు
ఊ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుతాడు
వాడు చెప్పాలి కదా బ్రాంచెస్ ఏ బ్రాంచ్ బాగుంటుంది ఏం
చెప్పిన నేను అన్ని అడికి ఎక్స్ప్లెయిన్ చేష్ ఆ వాడు ఏం చెప్పల ఆలోచిస్తా ఉన్నాడు
ఆ
ఇప్పుడే పోతే కొంచెం ఫీజ్ తక్కువ ఉంటుంది ఇంకా అప్పుడు పోతే ఏ వాళ్ళు ఎక్కువ చెప్తరు.
ఏ సజెషన్ ఇవ్వాల్ గదా
ఆ ఊమ్
ఇప్పుడు ఏ ఏ గ్రూప్ లో ఏంటి విషయము వరికి
నేను అన్ని ఒక గ్రూప్ కి ఏ ఏ సబ్జెక్ట్ ఉంటుందని కూడా చెప్పినా
ఆ వాడ్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు మీరున్నారు కదా ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక అక్క చెప్పండి వాడికి
హ్మ్ చెప్పినా నేను
హ్మ్
ఒక గ్రూప్ అసలు దేనికి యూజ్ అవుతుంది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా అప్పుడు ఇంకా బాగా అర్థమయితది కదా అని
అదే కదా వాడు సి యస్ తీసుకుంటాడా ట్రిప్లిన ఈ సీ ఈ నా సివిల్ ఇంజనీరా మెకానికల్ ఉన్నాయి కదా బ్రాంచెస్
ఏ సి ఎ స్సి ఏ మెకానిక లు వద్దు అన్నారు
సివిల్ కూడ్ తీసుకోవచ్చంట బట్ బుక్ నాలెడ్జ్ బాగుందంటున్నారే
అవును ఎక్కువ తీరీలు ఉండే చదువుతా ఉండు
మరి వాడు చదివి నేర్చుకోవాలి కదా
హ్మ్ మక్స్ అయితే చదవలేరు అనకూ కోవచ్చు వడు వీక్ అనుకోవచ్చు తీరినే కదా అంట్లో ఏముంటుంది డైలీ లైఫ్ తె ఉంటుంది మొత్తం
ది బుక్ నాలెడ్జ్ బాగుండ లి అంటే ఇంజనీరింగ్ చదివితే సి సీ లో బైట చ్చ అయినా కూడా ఏదన్నా కోర్సు నేర్చుకొని జాబ్లో జాయిన్ అవ్వచ్చు. బట్ సివిల్ ఇంజనీర్ అలా కాదంట్నె
ఎవరు చెప్పింది వాళ్ళు కూడా కోర్సు నేర్చుకోని రావచ్చు వాళ్ళు కూడా కోర్స్ నేర్చుకొని రావచ్చు సాఫ్ట్వేర్స్ ఐడియా ఊరైనా పోవచ్చు.
ఉమ్
హార్డ్వేర్స్ సైడ్ రాలేరు వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళుంతే
ఇప్పుడు వాడు సివిల్ ఇంజనీర్ చదివినా కూడా కోర్సు నేర్చుకొని పోవచ్చు.
ఆ
సి సివిల్ ఇంజనీర్ చదివినా కూడా వాడు మళ్ళా కోర్స్ నేర్చుకొని మళ్ళా కంప్యూట్ సైడే సాఫ్టవేర్స్ అదే సివిల్ ఎంజర్ సైడ్ ఏ పోవాలంటే బుక్ నాలెడ్జ్ బాగుండాలి
ఆ అంతే
బా
ఎక్కువ తీరీలు ఉంటాయి దాంట్లో మెటీరియల్స్ గురించి దాని గురించి వయిస్ బ్రేకయితంది ఆ ఆ అదే ఇప్పుడోకే
అదే ఇప్ కన్స్ట్రక్షన్ సైడ్ వస్తుందా సివిల్ ఇంజినీర్ంటే ఏ కాలేజ్ బాగుంటుంది టీచర్స్ ఎలా ఉన్నయి మరి క్కువగా ఉన్నాయం ఎక్కువగా సిఐ అంటానే కాలేజీలోలు ఫీజులు ఉమ్
అంతే అది ఎంత వేస్ట్ కాలేజ్ అయినా ఫీజులు మాత్రం బాగుండయి
వాళ్ళమ్మ కట్టగలగాలి కదా ఫీజులు ఇద్దరు పిల్లలకి
ఉమ్ నాకేం చెప్పింది నా ఫీజ్ గురించి వదిలేయి నువ్వు మంచి గ్రూప్చూడని
ఇప్పుడు ఇక్కడే బాగుంటుందా చెన్నై బాగుంటుందా వాటికి
ఆ చెన్నై ఏ ఇదేం అంత ఫీచర్స్లులెవ్ ఆ వన్లక్ ట్వంటీ త్రీ తౌసండ్ అదట్ట ఫిక్స్డ్ ఫీజంతా కాలేజ్ ఫీజు కొన్ కాలేజ్ ఫీజ్ ఆ నాకు
నీకు ఇప్పుడు సిఎస్ ఏఐ అయితే అక్కడ ఎంతతుందో ఫీజు మీ కాలేజీ లో
ఇప్పుడు డొనేషన్ వన్ లక్ వన్ అండ్ హాఫ్ లాక్ డొనేషన్ కట్టి సిఎస్సి కయితే వన్ అండ్ హాఫ్ లాక్ వన్ సెవెంటీ ఫైవ్ కట్టి మళ్ళీ జాయిన్ అవ్వాలా ఫస్ట్ జు డొనేషన్ కట్ టాల అ డొనేషనే మనకు రిటర్న్ రాదు ఫీజ్లో యాడ్ అవ్వదు
ఓకే ఉమ్ మరి ఎట్ల వాళ్ళన్న వాళ్ళు ఉండే దగ్గరికి పంపించేద్దమ్మా వాని కూడా
అదే మేలు వీళ్ళకి ఎందుకంటే ప్లేస్మెంట్స్ అన్న ఉన్నయి ఈ మా కాలేజీలోచ్ ఏమి లెవ్
వళ్లమ్మ అదే చెప్తుంది వాడ్చదివ్ పాస్ అయితే అడెట్టేస్తము అనేసి
ఆ అంతే
ఉమ్ ఏడేస్మెంసే రవు చదివిన దానికి జాబులు చేస్తే కదా
వాడే ఫోన్ చేస్తాన్నడు
ఎవరు
గుసోడే ఫోన్ చేస్తాన్నడు ఇగ్ మల్ జెస్త అడికి
తినియప్పుడే ఎ
ఆ నిన్న నైట్ పిన్ని ఫోన్ చేసి ఇట్ల కనుక్కో వాడు సివిల్ తీసుకుంటనన్నాడంట కనుక్కో మళ్ళా అనే
ఆ
అడిగిన
ఇడైతే ఫీజులు తక్కువే ఇప్డే ఇక్కడ వేమోలు వేమోలు అయితే తక్కువ
ఎంత
ఫీజ్ తక్కువ కదా సివిల్ ఇంజనీర్ కి అయితే వాళ్ళకు డొనేషన్ ఏం లేదంట పది వేలు ఎంత పద్నాలుగు వేలు కట్టాలంట పద్నాలుగు వేలు అంటా
ఏంది సంవత్సరం మొత్తానికినా
ఆహా సంవత్సరం మొత్తానికి కాదు డొనేషన్ వరకు కాలేజు డొనేషన్
కాలేజ్ డొనేషన్ ఉండదే ఓన్లీ సిఎస్ఈ కి మాత్రమే డొనేషన్ ఉంటుంది ఏ గ్రూప్ కి ఉండదే
వాళ్ళేందొ యూనివర్ సిటీ ఫీజు పద్నాలుగు వేలు కట్టాలా మి మిగత తా వచ్చేసి ఎమౌంట్ తక్ పోయే ఫిఫ్టీ ఫైవ్ తౌసండ్ కట్టమని ఉండారు సివిల్ ఇజనీర్ కి
ఆహా
సి ఎస్ ఏ కి యితే లక్ష్ లక్షయాభై వేలు చెప్పంది ఆ వన్ ఇయర్ కద్
ఆ అంతే ఆహా ప్రతిసారి తీసుకుంటారు ఇంజనీరింగ్ లో
సివిల్ ఇంజనీర్ కయితే ఇయర్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్
ఆహా వాడు నేను చదవలేను అంటున్నాడు
మరింగ్ ఏం చదతాడు
ఏమో సిఎస్ఈ నేను తీసుకోను అన్నాడు నాది వద్దు త్రిబులి వద్దు మెకానికల్లకు మాత్రం ఒ ఓకే అంటాడు కానీ దానికి ఫ్యూచరే లేదంటారు వద్దనే ఏసినడు మా సారు కూడా మెకానికల్ కి వద్ వచ్చాడు సారు మెకానికల్ నుంచి వచ్ చ్చాడు ఆయన మాకు క్లాస్ టీచర్ అంటే ఇంచ్
ఉ ఒకే
అసోసియేషన్ వీడు ఖాలీగ గుచ్చు ఉన్నాడు డు ఇంకా అందు డౌట్లు అడతా అంటే నాకు కూడా ఫీజ్ అడగమనింది కదా కింద వర ఎందుకు పోయేది ఆఫీస్ రూమ్ కి వీళ్ళక్ అన్ని తెలుస్తాయి ఎప్పుడు నుంచి చో ఉన్నాడు ఆయన ఆయన అడిగిన సరేంది సార్ ఫీజు మేనేజ్మెంట్ కి ఇట్ల అంటే
ఉమ్
ఏ మెకానికల్ కంటే డెబ్బై ఐదు వేలు అట్టు అవుతుందమ్మా ఇప్పుడు కానీ మెకానికల్ ఎవరు వద్దనుకుంటాను అంటే మీరేంటి మేనేజ్మెంట్ కి వస్తానన్నారు అని నాకు అప్పడవరకు తెలీదు మెకానికల్ కి అంత అంత క్రేజ్ లేదని అంటే ఒకప్పుడు బాగునిందేమో ఇప్పుడైతే లేదంట అయిన సివిల్ అన్నా తీసుకోమని చెప్పు మెకానికల్ అయితే వద్దని చెప్ప అన్నాడు
ఊ
ఉమ్ సరే సార్ చెప్తానన
మెకానికలు సబ్జెక్ట్స్ కూడా హెవీగా ఉంటాయంట కష్టంగా ఉంటాయని చెప్ చిన్న పాపా మా ఆడబిడ్డ కూతురు రమ్య ఉంది కదా రమ్య ఆ పాపకి సీట్ వచ్చింది అప్పుడు సీట్ వొస్తే కాదు జాయిన్ అయ్యింది సీట్ వచ్చింది అ అమ్మాయికొచ్చిన ర్యాంక్ కి మెకానికల్ జాయిన్ అయింది మల్లేవో ఎం ఎల్ ఎ లెటర్ పెట్టి కాదు అప్ మళ్ళా ఆ ఎమ్మెల్యే దగ్గరికెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటే
ఆ
కొనొచ్చి పెట్టి దాని తర్వాత ఆ అమ్మాయ్ సి ఎస్ ఎ కి మార్చుకునింది గ్రూపు బావుందా వ్యూ మోహన్బాబు కాలేజీ లో
ఆహా
అందుకే నేన్ నీకు కూడా చెప్పింది అప్పుడు నువ్ మామూలుగా జాయిన్ అయింటే ఎవర్నన్నా తెలుసి నోళ్ళని పట్టి
ఆమె ఒకేసారి వద్దనేసింది ఇంకా ఎక్కువ చెపేస్తాను నేనయితే రికమెండేషన్ లు తెస్ దే ఫీజ్ అని చెప్పింది.
ఫీజు గురించి కాదు నేను చెప్పడము ర్యాంక్ వస్తే ర్యాంక్ ప్రకారం వెళ్ళి కాలేజ్ లో చేరిపోయేసి ఎవరు తగ్గరైనా తెలుసు సునోళ్ళ ఎమ్మెల్యే అట్లా లెటర్ తీసుకొని ఎళ్ళి
అదే చెప్పిందామే మేము అది కూడా మాట్లాడినాము.
ఊ
అది కూడా ఫస్ట్ లోనే మాట్లాడ్నాం
ఉ
రికమెండేషన్ తెస్తే దుర్గాని కూడా అడుగు దుర్గా పిన్ని వచ్చినప్ ప్పుడు కూడా అదే చెప్పిన రికమెండేషన్ అనే మాట ఉండకూడదు అది వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ఎక్కువ ఫీజ్ చెప్ ప్తాను అనె
ఊమ్ వాళ్ అట్లే చెప్తారు మళ్ళ వాళ్ళు ఫోన్ లో అంత అవంతా జరుగు తాంటాయ్ ప్రతి ఒక్కరు అట్లే చేస్తే వాళ్ళకు
పిన్ని మా ఫ్రెండ్ అప్పుడు సి ఎస్సి ఎం తీసుకునింది అంటే మిషన్ లెర్నింగ్ సి ఎస్సి లోనే ఆపిల్లా ఎమ్మెల్ఏ రెకమండేషన్ తెచ్చినా కుదరలేదు ఎం పీ రికమెండేషన్ తెచ్చిన కుదరలే ఆ పిల్లకి టే ఈ కాలేజ్ నుంచి ఎళ్ళిపోదామని టెన్ డేస్ లోనే
ఊ
ఏమి సర్టిఫికెట్లు అన్ని ఫస్ట్ లో ఇచ్చేసింది వాళ్ళు
అవంతా కౌన్సిలింగ్ లోనే తీసుకునేస్తారు కదా కౌన్సిలింగ్ లోనే తీసుకునేస్తారు కదా వాళ్ళు ఓకే మేనేజ్మెంట్ ఆ కే
ఆ మీరు డబ్బులు ఆ పిల్ల ఒక లక్ష రూపాయల డొనేషను కట్టింది మళ్ళీ ఫీజు కూడా కట్టింది మాకు ఫీజ్ ఏం అవసరం లేదు మేము మాకు టీసీ కావాలి మేము ఎళ్ళిపోతాము వేరే కాలేజ్కి అని చెప్తే కూడా ఇవ్వలే ఎం ఎల్ ఏ రిక్ మండేషన్ చేసిన ఇవ్వలే పి రికమండేషన్ చేసినా ఇవ్వల ఇంకా తిప్పించుకున్నారు ఇంక అట్ట కాదని చెప్ ఇనే ఉండిపోయింది ఆ పిల్ల ఒక నెలలో తిరిగింది పాపం కాలేజ్ గురాకుండా జరిగింది
ఇప్పుడు చదువుతా ఉందా
ఇప్పుడు ఇన్నెవుంది ఏం చేస్తుంది ఈకపోతే మద్దులో మానేయలేము
ఆ అదే వీడి దర్థమే కావట్లే సీట్ గురుంచి అమ్మ లాడాలి ఏంటి ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళ అన్నళ్ళతో కూడా అక్కడే చెన్నైలో పెట్టిచ్చేస్తాం ఆడే చదువుకోవాలి
ఆ పెట్టించ లేకపోతే ఇంకా కూడా మంచి కాలేజీలు ఉంటాయి
ఉంటయి కట్టంంతామే పిన్నీమా ఇంతరుకేయ
అవి ఏమనింది నైట్ అని ఏం చూస్ కుంటను ఫీజ్ గురించి వాడే జదేవుతరుగానుక్కను ఫస్ట్ అనే
ఓకే అయితే కనుకొని చెప్ప వాడే చదివితే చుదువుకొని వాడికేది